హలో
పిల్లగా
హలో
ఆ
చెల్లి ఏం కూర వండుకున్నావు
నే నా ఇప్పుడు ప్రస్తుతన రేట్లు ట్రాన్సిస్టర్
సరే చిక్ చికెన్ కూర చేయాలో చేయ ఎలా చెప్తాను చూడు
ఉమ్ చెప్పు
చికెన్ కూర ఫస్ట్ చికెన్ అన్ని బాగ నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని అల్లం చిన్నుల్లిపాయలు కొబ్బరి పచ్చిమిరకాయలు బాగా మిక్సీ పట్టుకొని ఆ ఇవన్ని బాగా వే
ఇన్న కా చ ఇంతేనా స
నూనె యే నూనె అవన్నీ బాగ కలుపుకొని నూనెలో ఇంకా అవన్నీ వేయించి బాగా వేయించిన తర్వాత టమాటాలు కూడ నాలుగు టమాటాలు పోసుకొని బాగ అవి కూడ వేయించి తర్వాత చికెన్ వే చికెన్ వేసి బాగ దాన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసి బాగా మగ్గనిచ్చి గుజ్జుగా కావాలంటే బాగ మరగనిచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకొని మసాల నెయ్యి వేసుకొని బాగా మగ్ వచ్చాక గుజ్జు కావాలంటే పెరిగేసుకొని బాగ మగ్గని ఇస్తే చికెన్ కూర బాగుండిద్ది ఇవాళ వాతావరణం ఎండ బాగుంది కదా
ఉ
మాట్లాడు
ఆ ఉంది ఉంది
ఎంట అన్ని డిగ్రీస్ ఉందా ఎం డ ఇవాళ
అ
ఏమొండుకున్నావు మరి ఇంకేమైనా కూరలు కావాలన్నా కూడ్ చెప్తాను నేన్
అ లేకపోతే పైన పోటీన్ కొట్టం ఆ తీస్తున్నా అన్న అమ్మ్
ఇంకేమన్నా కూరలు బెండకయ్ కూరా బెండకాయలు శుభ్రంగా తుడుచుకొని ఫస్ట్ బాగా కడుక్కొని శుభ్రంగా ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకొని మనం పొద్దున వండుకోవాలనుకో ముందు నైటే ముందుగానేకడ్ ముందుగానే కోస్ పెట్టేసుకొని ఉంచు ంటే పొద్దునకయ్యే నిదుర్ లేక్ కాకుండా మొత్తం ఆరిపోయిద్ది తర్వాత ఎపుడు ఏప్ ఎప్పుడుగా ఉంటే ఎప్పుడుగా లేకపోతే ఏప్ ఇప్పుడీకి అంటే టమాటాలు ఎం లేకుండా ఎప్పుడ ఎపుగా కాకుండా ఎదురుగా వండుకొవాలంటే టమాటాలు వేసుకొని ఫస్ట్ కడాయిలో నూనె ఏసుకొని ప పచ్చిమిర పచ్చిమీ రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయి తాలిపు గింజలు వేసుకొని బాగా వేపుకొని ఆ తర్వాత ఆ బెండకాయలు కూడా వేసుకొని కొద్దిగా మగ్గాక పసుపు సాల్ట్ వేసుకొని బాగా తిప్ ప్పుకొనీ అదంత అవి కూడా మగ్గాక కారం వేసుకొని కారం కారం వేసుకొని కారం వేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఆ మూత పెట్టుకునే ముందు రెండు చిన్న పె నాలుగు చిన్న ఉల్లిపాయలు దంచి కడాయిలో వేసుకొని మూత బెట్టుకుంటే
ఫస్ట్ అయితే ఇక్కడికి సదరాలన్నా బాబాబో తొక్కుతున్నాము ఓమిని జల్లుని
స్మెల్ స్మెల్ ఏమో బెండు తేలికబడతాయి కూర చక్కగా
కూర కూర చక్కగా బావుండుద్ది కర్రీ ఫ్రై లాగా అదే నీకు ఇగురులా చేసుకోవాలనుకుంటే అదే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తాలింపులే టూ ఏ పే ఏగినాకడా టమా పల్లీ కూడా వేస్క్ కొని టమాటాలు కూడా కొద్దిగా మగ్గాక అప్ ప్పుడు ట బెండకాయలు వేసుకొని, కొయి కొంచెం మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని, ప్చ్ అహ అయి కూడా అయి కూడా మగ్
ప్చ్ ఆ ఓపెన్ చేయొద్ద, అది పోయేద్ది కూడా తీసావుగ, ఏం చేస్తున్నావు అక్క ఏం కావాలి, నీకు హ్మ్
ఇంకే ఇంకేం కూరలు కావాలి ఇ
ఇంకా మటన్ చెప్పు
చేయటం రాదు వాళ్లు కూరలు చికెన్ ఇయ్యే వండుకునేది.
హ్మ్
ఇంగ్ రేపేం వండుకుంటాం మరి రేపేం వండుకుంటాం మరి
చికెన్ ఆ వచ్చిందమ్మా డ్యూటీలోన అన్న బా పెట్టిల్లో ఉండింటాయి మెట్టెడరు రెండు వేలు ఉన్నాయి ఏమన్నా అంటందిగా ఆ అవు అదే సరే కానీ
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డు
టంటూ ఏ ఏ
ఉ ఎంటు ఏడ్ అలా ఏం ఏం మరి వాళ్ళ వాతావరణం బాగుంది ఫోనున్ని ఫోన్ ఏం ఫోనండి ఫోన్ చాలా బాగుండుద్ది
వివోవి పాటి
ఆ నీ ఫోన్ లో ఫొటోస్ కూడా బాగోస్తాయి
ఉ
ఆ నీ ఫోన్లో ఫొటోస్ బాగా వస్తాయి మంచిగా దిగొచ్చు క్లా కెమెరా క్లారిటీ బాగుండుద్ది ఫోన్ చేసినప్పుడు కూడా వాయిస్ బాగుండుద్ది మీ ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ అవన్నీ ఉన్నాయా
ఆ ఉన్నాయి ఉన్నాయి
మాకేం లేవు మేము కొనుక్కోవాల అనుకుంటున్నాము ఫ్రిడ్జ్ పెద్దది కొనుక్కోవా చిన్నది కొనుక్కోవా
పెద్దది కొనుక్కో చిగా
చిన్నది బాగుండుద్దా పెద్దది బాగుండుద్దా మాకు
పెద్దది
పెద్దది అన్ని డబ్బులు లేవు చిన్నది అయితేనే బాగుండుద్ది ఫ్రిడ్జ్ ఉ
ఉ
ఏసీ ఏసీ ఇప్పుడు కొనుక్కునే అంత లేదు లే ముందు మెయిన్ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ఇల్లు ఇల్లు చిన్నదయిపోయింది అవన్నీ లాక్కోవడం కష్టం అయిపోతుంది
ఎసి ఎక్సట్రా వస్తుంది ఫైవ్ పర్సెంట
ఉ ఇంకేంటి మరి ఇవాళ వాత ఇవాళ వాతావరణం వేడిగా ఉంది బాగా
ఉ
ఇలా వాతావరణం బాగా వేడిగా ఉంది సాయంత్రం వయేసరికి కొద్దిగా చల్లగా ఉంటుంది బయట ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది
వీళ్ళిద్దరు రోజు టామ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు
వన్ వన్ టౌన్ లో కూడా వన్ టౌన్ నిన్న వన్ టౌన్ వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంది. నిన్న వన్ టౌన్ వెళ్తే
ఆ పిల్ల బిల్లు కాట్ మీరు కోటండి. నేను ఇది కోడుతుంటే మళ్ళ అదేలా కో ఇంకా ఎంతసేపు. మా కొ
ఆ ఇవాళ వా వాతావరణం చాలా వేడిగా ఉంది ఎప్పుడు పోతాయో ఈ ఎండలు. ఎండలు బాగా వేడిగా ఉన్నాయి. మే నెల దాకింతే ఉండిది మళ్ళీ వర్షాలు పడతాయో పడవో
వాన వస్తుందా చెప్పు. బా లా దీంట్ల స్పీకర్. కుదరదా కావాలా సరే అప్ చెప్పు.
ఆగు అయిపోయింది ఆగు
అవునా సరే అలా మాట్లాడుతే ఉండటం రా ఫోన్.
చ ఎగ్జామ్స్ బాగా రాస్త
ఆ ఇవ్వాలి కాదా. ఎవలాలు
ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లో మార్క్స్ వస్తాయి మంచి మార్క్స్ వస్తాయా పాస్ అవుతావా.
చెపినమ్మంటే వెంటనే కావు. రాత్రీ చెప్ పొద్దున్నే ఇచ్చేస్తారా నాకు అర్థం కాదు. ఏదో ఒక పె పథకు క లేదా అప్పుడ అంట సర దీలో పెడతాం దిలో ఏంటి ధ్యానం వేస్తినే.
రైటింగ్ నీట్గా రాసుకో రైటింగ్ నేర్చుకో నీట్గా రాయటం మంచిగా చదువుకో మార్క్స్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకో ఎగ్జామ్స్ లో
నువ్వైనా అంతే అన్న అన్నా పో
ఎగ్జామ్స్ ఏమే ఎగ్జామ్స్ ఉన్నాయి ఏమేం ఎగ్జామ్స్ రాసావు ఏమేమి ఎగ్జామ్స్ రాసావు.
స
సి సెంట్ అండ్వీ
ఒకసారికుట్టి సేవ అయియింద్రికల్చ చ
ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఏ స్కూల్లో పడింది నికి సెంట్రు సెంటర్ ఎక్కడ పడింది నీకు ఎగ్జామ్ సెంటరు మొన్న
హు హు తెలుగు ఇంగ్లీష్ మ్యాత్స్
ఎక్కడ పడింది సెంటరు
శ్రీ చైతన్య కాలేజ్ హు దూరమే మర